హలో హలో ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీర అంతా బాగున్నారండి ఇంట్లో వాళ్ళంతా
ఆ అందరు బాగున్నారండి తిన్నారా
బాగున్నామండి తిన్నారండి
ఆ తిన్నామండి మీరండి
ఆ ఇంకా లేదండి తినాలి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాను మీరు
నేను ఏం చేయలేదండి
ఆ అవునండి ఇక్కడ ఏందో వాటర్ స్కేర్ సిటీ చాలా వస్తుందండి బాబాయ్
అవునండి అసలు ఎట్లాంటే ముందు ఇప్పుడు చెట్లుంటే నీళ్ళు వచ్చేవి మంచిగా మనకు
అవునవును
ఆ మనము చిన్నప్పుడు చదివే ఉంటాం సోష లో వాటర్ సైకిల్ మేనేజ్మెంట్ కానీ ఎన్విరాల్మెంటల్ మేనేజ్మెంట్ కానీ అవన్నీ
కానీ అప్పుడు అప్పుడు ఎలా ఉండేవం టే ఇప్పుడు మనకి వాటరు అక్కడ నుంచి ఏమంటారు అవేమీ బోర్లు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కాదు ఆ చేతు బోలు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు వాటర్ కూడా అప్పుడు అవే తాగే వాళ్ళండి డైరెక్ట్ అప్పుడు ఆ వాటర్ తీసుకోవడం వల్లే మనకి కొంచెం హెల్తీ గా ఉండే వాళ్ళం స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళం
అవును
ఉ
ఇప్పటికీ తెలుసా అండి ఉత్తర కర్ణాటక సైడ్ వాళ్ళు వాళ్ళ ఎక్కువ ఇ ఉంటాయి కదా ఫారెస్ట్ ఏరియాస్ వాళ్ళు ఏం చేస్తారాంటే ఉట్టి నీళ్ళు అంటే ఇప్పుడు పొలం ఆ అంటే ఎట్లా అంటే కొండలు వాళ్ళకి కొండలంటే ఇప్పుడు ఫారెస్ట్ లో ఎక్కువ దిబ్బలు ఉంటాయ్ గాదా, ఆ దిబ్బల్లో నుంచి నీళ్ళు వసయ్ అదండి. అవి తావత్ కొర్రన్ మాట
అవునవును, ఎందుకంటే వాళ్ళకి వాటర్ దొరకవ్ గాబట్టి.
చిన్న కాలువలాగా ఉంటుంద్ అనమాట కాలువలో నీళ్లు పోతుంటాయ్ గదా. అక్కడ ఏం జేసరంటే ఒక పైపుని పెట్టేసింటరు. పెట్టేస్తే ఆ పైప్ ద్వారా వాళ్ళక్ ఇంటి గాని పొలం దగ్గరిగ్
అవునండి. ఇది వరకు మన పొలాలకి వాటర్ కావాలన్నా ఇబ్బుడంటే ఏం జేస్తున్నారంటే బోర్లు అంటూ వేసి ఆ వాటరు ఎక్కడెక్కడ ఉండేవన్ నీ తీసేస్తున్నారండి. ఇది వరకు అనుకోండి ఎప్పుడనా వర్షాలు పడినప్పుడు వాటర్ నీ నిల్వ జేసుకొని ఒక గుంతలాగా తవ్వి అక్కడ నుంచి ఒక మోటరు పెట్ కొన్ దాని సహాయంతో వాటర్ అని తీసుకొని పంటకు వేసేవాళ్ళు.
అవునండి
ఇప్పుడు ఇంకాచ్ బోర్లు వేయడం వల్ల మిషెన్స్ వచ్చాయి గదండి. వాటిక్ ఉన్న ఐరను ఆ సిమికల్సు ఆ గ్రీస్ తంటూ అదంతా వాటర్ లో కలుషితం అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయండి.
అవునండి, ఇప్పుడు నార్మల్గా మన మనము ఒక టెన్త్ క్లాస్ ఇంటర్ లో ఉన్న అప్పుడూ మన అమ్మోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూశనం గాదా ఆ అక్కడ చూశనం గాదా ఏమంటే వాళ్ళు ఎక్కువ గర్భబ్ కోశా అంటే అప్ప్రెచ్చన్సలు అలా చేపించుకొనే వాళ్ళు ఎందుకంటే ఈ వాటర్ కెమికల్ వాటర్ అనేద్ ఇది మన బాడీ లోకి ఇంధ్యుజడ్ అయిపోయి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయిపోయి చిన్న చిన్న రంధ్రాలాగా ఏర్పడిపోయేదంట
అవునండి వాటర్ విలువ కూడా చాలా మంది మ్యాగజు నమ్మారుగు తెలీదు ఇప్పుడు మనం చూసుకున్నట్లైతే సిటీస్ లో వాటర్ కొరత చాలా ఉంన్ టుందండి ఇప్పుడు టైమ్ టు టైము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్లో రెంటుకున్నాం అనుకోండి. వాళ్ళు టైమ్ టూ టైమ్ మాలు మాత్రమే వదుల్ తార్ వాటర్ అది పల్లెటూర్లలో వాటర్ కొంచెంబావుంటాయ్ కదండి. బోర్ లూ వేసి ఏమంట్రు. వాళ్ళక్ ఓ టైమింగ్ అంటూ ఉన్ ఉంది. పొద్దున పది నుంచి సాయంత్రం మూడు వరకు. ఇప్పుడు కొంతమంది పైప్ తీసుకొని వేస్తారు ఒకటి డ్రమ్ముక్ అలా అది వాటర్రు పోయినాద్ అవి ఏమంటారు. వాటర్ ఫుల్ అయి కిందికి పడిపోతా ఉంటాయి ఎవరు పట్టించుకోరు అసలు వాటర్నీ గూడా చాలా వృధా చేస్తున్నారండి.
అవునండి అసలు వేస్ట్ అంటే వేస్ తుగా యూచ్ చేసుకుంటన్నారు. ఇప్పుడు దేనికి ఎలా యూచ్ చేసుకోవాలో తెలియాద్
తెలియట్లేదండి కరెక్ట్ అండి. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఏమంటర్రు. ఇవి మిండ్రాల్ వాటర్ అంటూ అవి ఇవి చాలా వచ్చాయండి. అవి తీసుక్ కోడం వల్ల ఇంకేమంటారు. ఆ ముసలి వాళ్ళకి ఆ బాడీ పెయిన్స్ కాళ్ళ నొప్పులు అసలు మోక్ పులే ఇవి చాలా ఎక్కువైతున్నాయండి. ఎవరికి తెలిదు అంతే వాటర్ గూనా ఊరుక్ ఊరికే వేస్ట్ చేసరండి. ముందుగాల్నే మనకి వాటర్ తక్కువ
అవునండి. అదే అండి మనం చూస్తుంటే ఈ కోవైట్ వాళ్ళు మొత్ తం. వాటర్ చిన్న మన్ వాళ్ళు యూస్ చేసుకునేవి, హ్యాండ్ వాష్ కూడా కొనుక్కుంటర్ వన్ ఇవాళ్ళో
ఆ అదే అండి. ఏత్ ఎలా అంటారంటే ఇప్పుడు మనకు ఉన్నప్పుడు తెలిద్ అనమాట దన్ విలువా ఆప్ ఫర్ ఎగ్జాపుల్ గ్యాస్ ఊర్కీ కేదో ఎక్కడో గొడవ జరిగి, ఎక్కడో ఆపేసి రేట్లు పెరిగిపోయి ఇప్పుడు అందరూ అదే అండి. ఇప్పుడు ఉన్నప్పుడు యూచ్ చేసుకునే రాదు. మనం సేవ్ చేసుకునే తెలీదు ఏమంట ఆ అయిపోయినప్పుడు మాత్రం తెలుస్తుంది
అవును ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదండి గ్యాస్ కూడా
వాటర్ కూడా మనము మినరల్ వాటర్ ఇవన్నీ ప్రిఫర్ చేసే కన్నా నార్మల్ గా మన పాతకాలంలో మాది బోర్ నుంచి వచ్చిన వాటర్ తీసుకుంటేనే మనకి హెల్త్ కి మంచిది ఉంటుందండి
అవునండి
రియూస్చేసుకోవచ్చుండి వాటర్ ని వీళ్ళకి తెలీయదు ఫర్ ఎగ్జాంపుల్ బ్బులు మనం రైస్ చేసుకోవాలి అనుకోండి
ఉమ్
ఇప్పుడు రైస్ కడిగిన తర్వాత వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ ని వేస్ట్ చేయకుండా వృధా చేయకోకుండా వాళ్ళు చెట్లకు పోయడం గాని
అవునండి ఇంకొకటి ఏమంటే ఇంకొకటి ఏమండి ఇప్పుడు నార్మల్ వాటర్ అనేవి ఆ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాము మినరల్ వాటర్ దగ్గర వేస్ట్ వాటర్ అనేవి పడేస్తుంటారు ఇప్పుడు మనం ఇంట్లోనే మనం మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి మినరల్ వాటర్లు ఉంటాయి వాళ్ళు పై ప వేసింటారు దాంట్లో నుంచి నీళ్లు చిన్నగా వస్తుంటాయి కదండి వాటిని ఒక బకెట్ లో నింపి ప్పేసి దాంట్లో అట్లు తోమ్మేది గాని
అవునవును ఏమనట్లే బట్టలు వాష్ చేసుకునేకి ఇలా యూస్చేసుకుంటే ఆ వాటర్ చాలా సేవ్ చేయొచ్చండి బట్ అయితే తెలియదు ఇంకా కొంతమంది ఏమంటారు ఆ ఏమంటారు ఇప్పుడు బైక్ క్లీనింగ్ కానీ కోటి కాని ఒకసారి చేసింటారు క్లీన్ అయిపోయింటందని తెలిసింట బట్ అయితే అలానే ఇంకా ఊకే ఉండరు వాటర్ వస్తున్న కదా ఏముంది ఫ్రీయ కదా మన డబ్బులు ఏమి మట్టలే కదా అది ఒక ఆలోచన వాళ్ళకి
అవును
తెలిస్తే వా యూజ్ చేసుకునే విధానం చాలా సేవ్ చేసుకు కోచ్చండి మనం చూసుకున్నట్లయితే మన రాయలసీమ సైడ్ వాటర్ కొరత అనేది చాలా ఉంటుంది ధి
చెప్పండి చెప్పండి
అదే అండి మనం చూసుకున్నట్లయితే మన రాయలసీమ సైడు వాటర్ కొరత చాలా ఉంటుందండి
అవునండి ఎందుకంటే ఈ భూమి అనేది చాలా గట్టి భూమి అండి నీళ్ళు అంత ఈజీగా దొరకవు
పంట పండించాలన్నా మనకి వాటర్ కఖచ్చితంగా ఉండాలి
అవును
ఇప్పుడు మనం ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే పల్లెటూర్లలో మాక్సిమం వాటర్ వృధా చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాటి వల్లాకి ఎక్కువ వైన్నే అబట్టి థెలిడమ్ లెధు విలువ మనం సీటీస్ లో కంపారే చెస్థే టే వాళ్ళకి తెలుసు వాళ్ళు టైం టు టైం పట్టుకొని యూస్ చేసుకనిళ్లి రేపు పొద్న వరకు మన రావు అనే ఒక ఆలోచనతో వాటర్ని బాగా నిల్వ చేసుకుంటారండి
ఆ ఎక్కడంటే పల్లెటూర్లో అలా ఉండదండి
ఉమ్
సిటీస్ లో అయితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు రాకపోతే వాళ్ళకి వాళ్ళు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు ఎలా యూస్
చేసే వాళ్ళు కొనాలండి
అవును సో వాళ్ళకి తెలుసు ఉంటుంది వాళ్ళు వృధాగా యూజ్ చేయరు
ఆ ఇంకోటి మనం గమనించినట్లయితే ఇప్పుడు పల్లె పల్లెటూర్లలో కాదు టౌన్ లో అండి ఇప్పుడు వాటర్ వర్ష పడింది అనుకోండి ఇప్పుడు వర్షము అవి మిద్ద మి టెరెస్ పైన నుంచి వస్తాయి కదండి ఆ వాటర్ని ని ఒక బకెట్ కింద ఒక దగ్గరంతా కిందకి పడిపోతుంటయి కదా అక్కడ ఒక బకెట్ ఏదన్నా ఏదనా పెట్టుకొని ఆ వాటర్ని ఎత్తు పెట్టుకొని మరీ వాటిని రియూస్ చేస్తారండి బట్టలు ఉతికే గ స బట్టలు వాష్ చేసేకి లేదా ఇన్లు అలకడానికి ఇంట్లో శుభ్రం చేసుకొ
అవునండి నేను విన్ నేను నేను అంటే మా అమ్మమ్మ వాళ్ళతో వెళ్లిన అక్కడ ఏమంటే ఇప్పుడు నీళ్ళు వచ్చినాయినుకోండి చెక్ డాములు అక్కడ నిలువ ఉంటాయి కదా నీళ్లు ఆ నీళ్ళ దగ్గరికి కెళ్ళి బట్టలు వాష్ చేస్తే బట్టలు తెల్లగా అయిపోతాయండి
ఆ ఇంకోటండి మనం పల్లెటూర్లలో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంది అంటే ఇప్పుడు మనకి వాటర్ వోదులుతారు కదండి డ్యామ్ నుంచి అవి మన ఏరు కు వస్తాయి కదా మన ఏమంటారు ఏరు అంటారు కదా అక్కడికొస్త స్తాయి కదా ఇప్పుడు బట్టలు ఉతికేకి మాక్సిమం ఎలా ప్రిఫర్ చేస్తారంటే పల్లె లలో అందరుూ ఒక దగ్గరకి వెళ్ళలి ఒక బకెట్ లోకి వేసుకొని బట్టలు ఏవే ఉతు కాలో అందరు అక్కడికి వెళ్ళి క్లీన్ చేసుకొని ఓతరు అదే ఇక్కడ కొంతమంది చూస్ కున్నట్లయితే మంచి వాటరునే యూస్ చేసుకొని అనవసరంగా వేస్ట్ చేస్తారు మళ్ళీ
కేసేస్తారంండి బట్టలు
ఆ వాషింగ్ మిషిన్ కు వేయడం వల్ల వాటర్ ఎన్ని ఒట్టు అయిపోతాయని ఆ వాటర్ అయిపోడం కాక కా ఆ బట్టలు కూడా అంతగా క్లీన్ అవ్వవండి
ఆహా
వాటరు అవి క్లీన్ అవ్వవు అదే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏరు లోకి వెళ్ ఎర్ లోకి వెళ్ళారనుకోండి అక్కడ వాష్ చేయడం వల అవి క్లీన్ బా నీట్ గా క్లీన్ అవుతాయి మళ్ళీ వాటర్ ని కూడా మనం వృధా చే కుండా యూజ చేసినవాళ్ళం అవుతాం
అవును రీకన్జూమ్ చేసుకుంటాం కదా ఆ
ఇంకోటండి ఆ ఏర్ లో వాటర్ నే మనం అప్పుడు మనకి బోర్లు ఉండేవి కాదు కదండి వాటర్ తక్కువ కదా ఆ వాటర్ ని మనం ఏమంటారు ఒక రూట్ లాగా ఏర్పాటు ఒక రూట్ లాగా ఏర్పాటు చేసుకొని ఆ చెట్లకి ఇవ్వదు తిప్పుకుండే వాళ్ళం అంటే ఒక ఒక రూట్ మాది ఏర్పాటు చేసుకొని మన తోటలోకి వచ్చే విధంగా చెట్లకు యూజ చేసుకునే వాళ్ళము ఇంకా చనా యూజెస్ యే ఉన్నాయండి
అవునండి
బట్ అయితే మనం సేవ్ చేసుకునేది తెలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వాటర్ మనకి చానా విలువైనది కదండి మన ప్రతి ఒక్క
అ ఫడు రాజీ అ
కోకుండా అసలు సర్వైవ్ కావడం చాలా కష్టమ అండి
అవునండి కానీ ఏమంటే ఇప్పుడు వాళ్ళకి రీసైకిల్ మేనేజ్మెంట్ అనేది తెలిదుండి ఇప్పుడు చెట్ల వల్ల కూడా మనకు నీళ్లు కువ వేస్ట్ అవ్వండి ఇప్పుడు ఎలాగంటే మనం చే చెట్లకి వోదులుతాం కదండి చెట్లు ఏం చేస్తాయి అంటే చల్ల గాలిని ఇచ్చేసి క్లౌడ్స్ అని అదే మేఘల్ని మన వాల్ వాటికి ఆకర్షణికంగా చేసుకొని మంచి గాలిచ్చేసి వాటిని దగ్గర చేసేసుకొని వర్షం వచ్చి అవును
ఆ రీయూజ్ ఉంటుంది అది తెలిదు కదండి చాలా మందికి అవునండి థ్యాంక్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకునేందుకు ధన్యవాదాలు నీటిని ఎలా వినియోగించుకోవాలి ఆ రీటిని మళ్ళీ రియూస్ చేసుకునే పద్ధతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
ఓకే అండి థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి